మీ ఊర్లో ఎన్నికల హడావిడి ఎలా ఉంది? మా ఊరంతా జెండాలు మైకులు గోల గోల గుంది
అవును ఇక్కడ కూడా అదే పరిస్థితి పొద్దున్న నుండి ఇంటికొచ్చి ఓటేయమని అందరు అడుగుతున్నారు.
మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి వేయాలని అనుకుంటున్నారు. ఏమైనా చర్చ జరుగుతుందా?
ఇంట్లోవాళ్ళదేముంది లెగాని ఈసారి మనం ఆలోచ చి ఓటు వేయాలి మన ఊరికి ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే వెయ్యాల అని అనుకుంటున్నాం
కరెక్ట్ మన వీధిలో డ్రైనేజ్ సిస్ సమస్య కూడా ఉంది కదా అలాగే బస్టాండ్ దగ్గర గేట్లు లేవు ఇవన్నీ పట్టించుకునే వాళ్ళే లైట్లు లేవు అయి ఆ అవి గేట్లు కాదు లైట్లు అలాగే ఊరే దగ్గర కూడాకి ఇ
గేట్లో పెట్టి చెస్తారు నాకైతే తెలివదు ఇప్పుడు ను చెప్పేదాక పూర్ బస్ స్టాండ్లోగది గలు
బస్టాండ్ దగ్గర వాడుతూ స్కూల్ దగ్గర గేట్లు లేవని చెప్పబయి బస్ స్టాండ్ దగ్గర అన్న బస్ స్టాండ్ దగ్గర లైట్లు లేవు వీటన్ని గురించి కూడా అడగాలి మనం
నా ఆ ఆడపిల్లల చదువు కోసం మనలాంటి వాళ్ళు చిన్న బిజినెస్ చేసుకోవడానికి లోన్ ఇప్పించే నాయకుడు ఉంటే బాగుంటుంది కదా
నిజమ కొందరు డబ్బులు బహుమతులు కూడా ఇస్తామని అంటున్నారు అవి తీసుకొని అటి వేస్తే మన ఊరు ఎప్పటికిీ మారదు
న నూడదే అంత ఆ ఒక్క రోజు ఆశ పడితే ఐదేళ్ళు ఇబ్బంది పడాలి మనం మన స్నేహితులందరికి ఇదే చెబదాం మరి
అవును మొదటిసారి ఓటు వేసే వాళ్ళకి అస్సలు తెలియదు కదా వాళ్ళని కలిసి ఓట విల గురించి మాట్లాడదాం
సరే ఎన్ని ఒకల రోజు అందరం కలిసి వెళ్ళి ఓటు వేద్దాం మన చేతుల్లోనే కదా ఊరి భవిష్యత్తుంది
అవును మరి చెప్పి సాయంత్రం మీ ఊర్లో మీటింగ్ ఉంద అంటా కదా వెళ్తావా నువ్
వెళ్తాను
వెళ్ళి అక్కడ ఏం మాట్లాడుతున్నారో వింటూ అప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకుందాం అప్పుడైతేనే క్లారిటీ ఉంటుంది మనకు
మరి మీ ఊర్లో ఈ మధ్య వర్షాల వల్ల రోడ్లన్న పాడాయ అంట కదా మీ ఊరు ఒకతను మాట్లాడుతుంటే విన్న మా ఊర్లో అయితే నడవడానికి కూడా రావడం లేదు
ఆ అవును ఆ గుంతల వల్ల స్కూల్ బస్సులు కూడా వస్తా లేవు పిల్లలకి బాగా కష్టం అవుతుంది కాలేజీ వెళ్ళే పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు
మా ఊర్లో ఇంకో పెద్ద సమస్య ఉంది మంచి నీళు సరిగ్గ రావడం లేదు ట్యాంకర్లకు కోసం గంటలు తరబడి వేచి చూడాల్సి వస్తుంది
నిజమే అది కూడా కష్టమే మా దగ్గర నీళ్ళ కంటే కరెంట్ కోత ఎ ఎక్కువైపోయింది రాత్రి పుట చదువుకుందామంటే లైట్లు కూడా ఉండట్లేదు
మా నాన్నగారు అదే దిగులు పడుతున్నారు రోజు
ఆహ్ ఇంకో విషయం మన ఊర్లో వైద్య సౌకర్యాలు కూడా అస్సలు లేవు చిన్న జ్వరం వచ్చిన పక్క టౌన్ కి వెళ్లాల్సి వస్తుంది
స్త్రీలకి వృద్ధులకి
ఈసారి ఎన్నికల్లో నిలబడే వాళ్ళని మనం ఖచ్చితంగా ఇవన్నీ అడుగుదాం ఊళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్సలు బాగలేదు దోమలు ఎక్కువైపోతున్నాయి కదా
కరెక్ట్ శుభ్రత లేకపోవడం వల్ల పిల్లలకి రోగాలు వస్తున్నాయి ఇవన్నీ ఎప్పుడు మారుతాయో ఏంటో
మనమే కష్టపడి పైకోచ్చు మన ఊరికి ఏదైనా చేయాలినేది నా కోరిక మన లాంటి చదువుకున్న వాళ్ళే కదా మాట్లాడాలి
ఆ మరి ఊరి రోడ్లు నెల సమస్య గురించి అడుగుదామా అట్లనే వదిలేద్దామా మనం చెప్తానే కదా వాళ్ళకి తెలిసేది
అవును కాని మనం ఎవరికి ఫిర్యాదు చేయాలి మన మాట ఎవరు వింటారు
మనం నేరుగా పంచాయతీ ఆఫీ ఆఫీస్కి వెళ్ళి సర్పంచ్కి లేదా సెక్రటరీకి ఒక లెటర్ ఇద్దం
ఒక ఉత్తరం రాస్తే సరిపోతుంది లేక ఊళ్లో వాళ్ళు అందరు సంతకాలు ఏమన్నా తీసుకోవాలి
మన వీటిలో ఉన్న వాళ్ళందరు సంతకాలు తీసుకు కుంటే ఇంకా బలంగా ఉంటుంది మాకు మంచినీళ్ళు రావడం లేదాని అయితే స్పష్టంగా రాద్దాం
బాగుంది మరి ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడ ఏం చేయాలి మనం
ఆన్లైన్ లో కూడా ఫిర్యాదు చేయొచ్చు గ్రీవెంస్ పోర్ట లో పెడితే పై అధికారులు కూడా చూస్తారు
అవునా అది ఎలా చేయాలో నాకు నేర్పిస్త నా ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేస్తారు
తప్పకుండా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్త ఇంకా త్వరగా స్పందిస్తె తర్ మన ఊరే ఈ రోడ్ల కొంతలు ఫోటోలు తేను
సరే రేపు ఉదయాన్నన్ని మ నష్ట స్నేహితులందరినీ కలిసి సంతకాలు సేకరిద్దాం ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా
నిజమే మనం భయపడితే పనులు జరగవు రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తాను కలిసి వెళ్దాం
సరే రేపు మన ఊర్లో గ్రామ సభ జరుగుతుందంట కదా మనం కూడా వెళ్దామా ఏమంటావు నువ్వు అక్కడ ఏమైనా అడుగుదామా
కఖచ్చితంగా వెళ్ళాలి మన ఊరే ఆడవాళ్ళందరుూ అ పిలుచుకొని వెళ్దాం అందరం ఉంటేనే మనం అంతకి విలువ ఉంటుంది
మరి అక్కడ అందరు ఉంటారు కదా అందరు మీరు మాట్లాడాలింటే కొంచెం భయంగా ఉంది పెద్దవాళ్ళు అధికారులు అందరుూ ఉంటారు
గురించి మనం అడుగు ముందుగా మన నీళ్ళ సమస్య వీధి దీపాల గు నుంచి కట్టిగా అడుగుదా
అవును అలాగే మనం లాంటి అమ్మాయిలు చదువుకోవడానికి చిన్న చి చిన్న పనులు చేసుకోవడానికి ఊళ్లో ఒక లైబ్రరీ లేదా స్కిల్ సెంటర్ కావాలండి మ కూడా అడుగుదాము
మళ్ళీ గుర్తు చేశావు గ్రామసభలో మనం అడిగే ప్రతి విషయం మెినట్స్ బుక్లో రాస్తారో లేదో చూడాలి అప్పుడే దానికి రికార్డు ఉంటుంది
అరే
ఆ అవును అడగవచ్చు మా సమస్యలు నమోదు చేయండి అని అడిగే అధికారం మనకుంది సర్పంచ్ గారిని కూడా నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అడుగుదాం
సరే నేను మన వీధిలో ఉన్న మీ కొత్త వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తాను నువ్ అందరం కలిసి రేపు ఉదయాన్నే పది గంటలకి అక్కడికి వెళ్ళాం
మంచిది వాళ్ళు ఏవో కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు కానీ మనం మాత్రం పనులు అయ్యేదాకా వదలకూడదు
అవును ముఖ్యంగా మన నాన్న అమ్మాయిల కోసం స్వయంము పరి పథకాలు ఉన్నాయంట మనకి
నిజమే పిల్లల చదువుల కోసం పళ్లెల కోసం ప్రభుత్వం ఇచ్చే సాయం నేరు మన అకౌంట్క వస్తుంది అని కూడా చెప్పారు కానీ చాలా మందికి ఇవ ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు కదా
అవును అందుకే కదుా మధ్యవర్తులు వచ్చి డబ్బులు అడుగు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఆన్లైన్లో ఏ పథకం ఉన్నాయో చూసి ఊన్న వాళ్ళకి చేద్దాం
మంచ ఐడియా ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీ రుణాలు ఇంకా రైతులకు ఇచ్చే భరోసా పథకాల గురించి వివరాలు సేకరిద్దాం
మరి ఈ రేషన్ బియ్యం ఆరోగ్యశ్రీ కార్డులు లేనివారు ఇందులో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి కొత్త కరలు వచ్చేలాగా మనం ఏమన్నా సాయం చేయగలము
ఆ చేయొచ్చు సచివాలయానికి వెళ్ళలి ఏడు డాక్యుమెంట్లు కావాలో ఫస్ట్ కనుక్కుందాం నాకు తెలిసి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఉంటే చాలా పనులు అయిపోతాయి అనుకుంటాం
ఇంకో విషయం చదువు పూర్తి చేసిన అమ్మాయిలకు నైపుణ్య శిక్షణస్త రాలంటే కదా ఈ కంప్యూటర్లు కుటుం మెషన్లు నట్ పిస్తారంట అది మన ఊరిక వా
అవును వచ్చే సభలో దీని గురించి గట్టిగా అడుగుదాం ప్రభుత్వ నిధులు మన ఊరి అభివృద్ధికి ఖర్చు అయ్యేలా చూడాలి
కరెక్ట్ పతుకలు అన్న ఎరిక ఉన్నారు కేవలం తెలిసిన వాళ్ళకే కాదు మనం ఒక లిస్ట్ రాసుకున్నాం ఎవరికి కే పథకం అవస్
సరే మొన్న గ్రామ సభలో ఆఫీసర్లు కూడా చెప్పారు కదా మనలాంటి వాళ్ళకి స్వయం ఉపాధి కింద సబ్సిడీ లోన్లు వస్తాయా అని అవి నిజంగానే ఇస్తారా మరి
ఆ ఇస్తారు కానీ చాలా మందికి ఆ విషయ లు తెలియదు అందుకే మధ్యవర్తిలు వచ్చి డబ్బులు అడుగుతున్నారు అసలు ఏ పథకానికి ఎంత వస్తుందో మనకు అవగాహన ఉండాలి
అవును చదువు కున్నాక ఖళీగా ఉండే అమ్మాయిలకి నా చెప్పిన శిక్షణ కింద ఉచితంగా కంప్యూటర్లు కుట్టు మిషన్లు నేర్పిస్తారట కదా అద మన ఊరికి వస్తే ఎంత బాగుంటుందో కదా
బో వెల్ గాని కాని మన ఊరి వాళ్ళ రా ఆ వివరాలు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పెద్ద పెద్ద ఆఫీసులు కూడా ఉచితంగా చేస్తారంట అది చాలా మందికి తెలిదు
నిజమే మున్నెవరో పాపం అప్పు చేసి మరీ టౌన్ హాస్పిటల్కి వెళ్ళారు అదే ఈ పథకం గురించి తెలిస్తే వాళ్ళకి అంత భారం ఉండేది కాదు కదా
అందుకే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు బ్రాబుత్వమ్ అర్హలైన వాళ్ళకి అందాలి మన లాంటి వాళ్ళం కనీసం ఫోన్లో చూసైనా వాళ్ళకి వివరాలు చెప్పాలి ఆ పుణ్యమైన వస్తుంది మనకి
అవును అలాగే ఈ వాక్రా గ్రూప్ లోకి ఇచ్చే వడ్డీ రుణాలు కూడా చాలా ఉపయోగపడతాయి మన అమ్మ వాళ్ళకి కూడా ఆ విషయం సరిగ్గా తెలిదు
ఆ అన్ని అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు అ ఆన్‌లైన్‌లో ఉన్నాను ంటున్నాయి కదా ఏ కొత్తకానికి ఏ కగితాలు కావాలో కూడా మన ఫోన్లోనే చూసి చెప్పచ్చు అందరికీ
అవును మళ్ళీ చెప్పాం మనం ఏం చేయకపోయినా కనీసం ఎవరికి ఏద ము సమాచారం ఇస్తే చాలు పాళ్లేే వెళ్ళ అడుగుతారు
కరెక్ట్ అది కూడా ఒకసారి మదద అరి ఊర్లో ఒక పదిహమి ప మొదలు అయ్యాయా మా ఊర్లో అందరి చెరువు గట్టటులు దగ్గరికి పనికి వెళ్త క్కన్న
సరే మరి రేపు అన్ని డీటెయిల్స్ కన్
ఆ అలాగే మరి ఉం టాను బాయ్
బాయ్